హెలో బావున్నావా
బాగున్నా నువ్ బావున్నవా
ఉమ్ బావున్నరా తిన్నావా
ఉమ్ తిన్నా నువ్వు
ఆ తిన్నా ఏం చేస్తున్నవ్
ఏం చేను కాలీ
ఫోన్ జూస్తున్నావా
ఉమ్
ఏం తిన్నావ్
నేనా రసం మట్టిక్కాయ తాలింప్ జేసింది
ఆ
నువ్వు
నేనూ రైసు టమాటో రసం తిన్న అ మా అమ్మ పనికెళ్ళిందా ఈరోజ్ నేనే చేస్కోన్ తిన్నా
ఊ హుమ్
పొద్దున్నే పోయింది
ఊ హూ
ఇంక ఒటే ఉన్న ఇంట్లో బోర్ కొడ్తాంది మిషన్ కుడ్తున్నవా మిషన్ గుడ్తన్నావా
లేదు ఫ్యాను
ఫ్యానా అవునా మీ ఇంట్లో కుట్టు మిషన్ ఉందేమో కదా నువ్వు నేర్చుకున్నావ ఏమన్న
నాకు రాదు
మీ అమ్మ కుడతద
హు
మరీ నేర్చుకోవాల్సింది
క
ఉ అదేమే అనిపిస్తది నాకైతే ఏదో నీ వాయిస్ ఏ సరిగ
అ మాట్లాడది
ఆ ఇప్పుడు ఇనిపిస్తది
అక
నిన్న యస్ లో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చూశాను ఒక సైంటిస్ట్ ఫ్యూచర్ లో క్వాంటం కంప్యూటర్ సు ప్రసెంట్ కంప్యూటర్స్ కన్న ల లక్షల రేట్లు ఫాస్ట్గా ఉంటాయి అని అన్నారు అది విని నాకు షాక్ అయ్యింది క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి అసలు
హ క్వాంటమ్ అంటే ఇది ఒక చాల ఇంట్రెస్టింగ్ టెస్టింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఫ్యూచర్ టెక్నాలజీ లో వన్ ఆఫ్ ది గెస్ట్ రెవల్యూషన్స్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు
ఆ అవునులే మరి మరి క్వాంటం కంప్యూటర్ నార్మల్గ కంప్యూటర్ లాగ ఉంటుంద
బయట చూస్తే కంప్యూటర్ లాగే ఉంటుంది కానీ లో లో ల వర్క్ చేసే విధానం కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది
అవునా మరి డిఫరెంట్ అంటే ఎలా అంటున్నావ్
అంటే నార్మల్ కంప్యూటర్స్ అనేటివి బిడ్స్ ని యూస్ చేస్తుంది
ఆ బిట్స్ అంటే
అంటే జీరో లేదా వన్
ఆహ ఓకే మరి క్వాంటమ్ కంప్యూటర్
ఆ క్యూబిట్స్ ని యూస్ చేస్తుంది
ఆ క్యూబిట్ అంటే ఏంటి
అంటే క్వాంటం బిట్ అంటే అది జీరో మాత్రమే కాదు వన్ మాత్రం వన్ అని కూడ ఏం లేదు ఒక టైమ్ లో రెండు స్టేట్స్ లో ఉండగలదు అనమాట
ఆహ మరి అది ఎలా పాసిబుల్ అవుతుంది
అది క్వాంటమ్ ఫిజిక్స్ ప్రిన్సిపుల్
ఉమ్ నాకు అర్థం కాలేదు
ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు
ఉమ్ చెప్పు
నార్మల్ స్విచ్ ఏదర్ ఆన్ లేదా ఆఫ్ ఉంటుంది
ఉమ్ కరెక్టే
కానీ క్వాంటమ్ స్విచ్ థీరీ ప్రకారం కొన్ని సిచ్యువేషన్స్ లో ఆన్ అండ్ ఆఫ్ రెండు లాగా బిహేవ్ చేయొచ్చు
ఆహా చాలా ఎక్సలెంట్ అసలు చాలా స్ట్రేంజ్ గా ఉంది
క్వాంటమ్ వరల్డ్ అలానే ఉంటుంది
ఉమ్ మరి క్వాంటమ్ కంప్యూటర్ ఎందుకు అంత ఫాస్ట్ అసలు
ఒక ప్రాబ్లమ్ ని చాలా పాసిబిలిటీస్ ని ఒకేసారి కాల్కుులేేట్ చేయగలుగుతుంది
ఆహా మరి సూపర్ కంప్యూటర్ కన్నా ఫాస్టా అది
కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ లో అవుననే చెప్పొచ్చు
ఆ మరి పాస్వర్డ్ క్రాకింగ్ గురించి న్యూస్ ఎందుకు వచ్చింది
ప్రెజెంట్ ఎన్క్రిప్షన్ మెథడ్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ మీద డిప్ పెండ్ అయ్యి ఉంటాయి కాబట్టి
ఆ నువ్వు ఎన్క్రిప్షన్ అనే వర్డ్ యూజ్ చేసావు కదా ఎన్క్రిప్షన్ అంటే ఏంటి
ఎన్క్రిప్షన్ అంటే మన డేటాని సీక్రెట్ కోడ్ లాగా కన్వర్ట్ చేయడంని ఎన్క్రిప్ ప్షన్ అంటాం
ఆహా ఆన్లైన్ బ్యాంకింగ్ లో అదే యూజ్ చేస్తారా
ఉ అవును
ఇంకా వాట్సాప్ మెసేజెస్ కూడా
అ అవునవును
ఉ మరి క్వాంటమ్ కంప్యూటర్ ఆ ఇన్క్రిప్షన్ ని బ్రేక్ చేయ్యగలదా
ఫ్యూచర్ లో కొన్ని ఎన్క్రిప్షన్ మెథడ్స్ ని ఫాస్ట్గా బ్రేక్ చేయ చేయగాలనీ సైంటిస్ట్లు డిస్కస్ చేస్తున్నారు
ఉ అవునులే అంటే బ్యాంక్ అకౌంట్స్ డేంజర్ లో ఉంటాయా మరి
ఫ్యూచర్ అంతే కానీ అందుకే క్వాంటం సేఫ్ ఇన్క్రిప్షన్ డెవలప్ చేస్తున్నారు
ఉహు క్వాంటం సేఫ్ అంటే ఎట్లా
క్వారంటైన్ కంప్యూటర్స్ కూడా ఈజీగా క్రాక్ చేయలేని సెక్యూరిటీ మెథడ్స్
ఆహా అయితే మరి గవర్నమెంట్స్ ప్రిపేర్ అవుతున్నాయా
అవును చాలా కంట్రీస్ క్వాంటం సెక్యూరిటీ మీద రీసెర్చ్ చేస్తున్నాయి
ఆ మరి ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఇండియా కూడా రీసెర్చ్ చేస్తుందా?
కే అది కూడా చేస్తుంది
ఉ అసలు ఎందుకు రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఏముంది? క్వాంటం పైన
ఫ్యూచర్ టెక్నాలజీ రేస్లో క్వాంటం కంప్యూటింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి.
ఆహ మరి క్వాంటం కంప్యూటర్ ఎక్కడ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అన్ అనుకుంటున్నావు నువ్వు?
ఆ చాలా రంగాల్లోను యూజ్ అవుతుంది లైక్ మెడిసిన్స్
ఆ ఎలా మెడిసన్స్ లో
అంటే న్యూ మెడిసిన్ డిస్కవర్ చేయడానికి, మాలిక్యూల్స్ ఫాస్ట్ గా సిలేట్ చేయడానికి యూజ్ అవుతుంది.
ఆహ మరి మెడిసిన్ అన్నావ్ కదా మరి అలానే క్లైమేట్ రీసెర్చ్ లో కూడానా?
అంటే వెదర్ అండ్ క్లైమేట్ మోడల్స్ ఇంప్రూవ్ చేయొచ్చు
ఆ అవున్లె. స్పేస్ రీసర్చ్
కాంప్లెక్స్ కాలిక్యులేషన్స్ ని ఫాస్ట్ గా కంప్లీట్ గా చేయొచ్చు అనమాట.
ఆ అవున్ మరీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని సంగతి ఏంటి?
ఫ్యూచర్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఇంకా పవర్ఫుల్ చేయొచ్చు.
ఆహా మరి ఆర్డినరీ ల్యాప్టాపు ప్లేస్ లో క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది అంటావా నువ్వు?
ఉహు లేదు
ఆ ఎందుకు?
అంటే క్వాంటమ్ కంప్యూటర్స్ ని ఆపరేట్ చేయడం చాలా డిఫికల్ట్.
ఊ అలా ఎందుకు అయితుంది? అది కూడా నార్మల్ గా ఒక కంప్యూటర్ లాగానే కదా?
అంటే దానికి లో టెంపరేచర్ కావాలి.
ఆ ఎంత లో?
అంటే ఆల్మోస్ట్ అబ్సొల్యూట్ జీరో దగ్గర
ఆహ అంటే అది ఎంత కోల్డ్ ఉంటుంది అసలు
స్పేస్ కన్నా కొన్ని సిచ్యుయేషన్స్ లో ఇంకా కోల్డ్
ఉ అయ్యో
స్పెషల్ కూలింగ్ సిస్టమ్స్ ని యూస్ చేస్తారు వాటిని డెవలప్ చేయడానికి. అ
నా మరీ క్వాంటమ్ కంప్యూటర్ గేమ్స్ ఆడడానికి యూజ్ చేస్తారా? అ
అవి సైంట్ టిఫిక్ అండ్ ఇండస్ట్రీకి ఎక్కువ యూస్ఫుల్ చెస్తారు
ఉ మరి గూగుల్ క్వాంటమ్ కంప్యూటర్ డెవలప్ చేస్తుందా
ఆ చేస్తుంది
మ్
హలో
ఆ చెప్పరా వినిపిస్తుంది
అ వినిపిస్తూ
మరి ఐబియ్యం ఏమంటావు మ్ సరే రాబాయ్